హాయ్ అండి ఏం చేస్తున్నారండి బాగున్నారా
ఆ బాగున్నామండి మీరు బాగున్నారా
ఊ బాగున్నామండి చాలా రోజులు అయింది గా మధ్య కాల్ చేయక
ఆ అవునండి
మ్మ్మ్మ్ చాలా బిజీ అయిపోయారు
అదేం లేదండి
వర్క్ కెళ్తారు కదా బిజే
అట్లేం లేదండి ఏం చేస్తున్నా ఆన్డి
ఏముందండి ఇంకా పాప పాలు వేడి చేమమంటే చేస్తున్నాండి తాగుతుదంట
పాలు తాగుతుదా అండి
మ్మ్మ్మ్ తాగుతుంది
మ్మ్మ్మ్
ఇ మీరు వర్క్కి వెళ్తారు కదా మీరు బిజీ బిజీ ఉంటారు నేను కాల్స్ ఎక్కువ చేయలేదు కదా
అవునండి
మ్మ్మ్మ్ ఏం చేస్తారండి మీరు
షాప్ లో చేస్తాను
మ్మ్మ్మ్
గ్లాస్ ఉంటది గ్లాస్ అండ్ హార్డ్వేర్
మ్మ్
మందరు వస్తాండి ఇంటికి సంబంధించిన అన్ని దొరుకుతాయి అండి బోల్ట్ గాని
అదే కన్స్ట్రక్షన్ కి సంబంధించిన అంటే ఇంకా హార్డ్వేర్ కాకున్ మామూలుగా
బేడ్ బేడ బేడాల డోర్సు బాత్రూమ్ డోర్సు ప్లైవుడ్ కబోర్డు వీళ్ళే ఇస్తారు కదండి
మ్మ్ హ్మ్
ప్లైవుడు డెకోలమ్స్ ఇవన్నీ దొరుకుతాయండి కెమికల్సు పాలిషూ ఇంటికి పెట్టే మ్మ్ మ్మ్ డోర్స్కు పెట్టే మిర్రర్స్ ఉంటాయి కదండి అవి కూడా దొరుకుతాయి ఇంట్లో ఇంట్లో పెట్టే మిరర్స్ కూడా దొరుకుతాయండి
మ్మ్ హ్మ్
మ్మ్ ప్రదేశాల్ చాలా ప్రదేశాల్
అదే ఇంగా ఇంటికి సంబంధించిన అంటే ఇగ చిన్న చిన్న డోర్స్ దగ్గర నుంచి చిన్న స్క్రూల వరకు అయింది మాత్రమే అలా దొరుకుతయి
ఆ అన్ని దొరుకుతాయండి
కానీ ఒక దగ్గర వర్క్ చేసి కుంటూ హ్యాండిల్ చేయాలంటే చాలా కష్టం కదా
ఆ చాలా ఇబ్బంది అయితుందని కూడా కష్టపడాలి
మ్మ్ అంతే కదా ఇవాళ రేపు మనం ఉద్యోగం చేయని మాత్ర మన కోరిక రావ అవునండి ఖాళీ అంటే మిషన్ నేర్చుకున్నా అండి అదే అప్పుడప్పుడు పిల్లలకు ఫ్రాక్స్ గానీ అట్లాంటివి ఏమన్నా కుడతానండి
మ్మ్ హు
పిల్లలకు కుడతాను ఇంగ ఏవన్నా మెటీరియల్స్ కావాలంటే పక్కన సిటీ ఉంటది అక్కడికెళ్ళి తెచ్చుకుంటాను
మ్మ్ మిషన్ ఉందా అండి మీకు
మ్మ్ ఉందండి కుట్టు మిషన్ ఉంది ఇంగా దాంట్లోనే ఆ చిన్నగా పెద్దగా గాక కాకుండా చిన్న చిన్న గిరాకి అట్లా చేసుకుంటానండి
అవునండి మ్మ్ ఇంకా అండి
ఇంకా చెప్పాలండి ఇంగా చదువుకోవడం పెద్ద అదే పని ఇంగ చదువు ఆపేసి పెళ్ళయింది పెళ్లి తర్వాత పిల్లలు ఇగ ఏంటంటే ఇంగ చేస్ కోవాలి ఏద దేని కోసం అయితే కదా ఏదన్నా చిన్న ఉద్యోగం ఏ ఉద్యోగమైన గాని మనది మనం చేసుకోవాలి కదా
అవునండి
మ్మ్ అట్లనీ ఇక ఏదో నా సాధ్యమైనంతవరకు అయితే నేను చేసుకుంటానండి
మ్మ్ అవునా ఇంకా అండి
ఇంకా మీరు చెప్పాలండి
హలో అండి మీరే చెప్పండి
చెప్పండి మీరే
మీ సార్ ఏం చేస్తారండి
హా సరే అండి ఆటో డ్రైవ్ చేస్తరండి
రోజు సొంతము ఉందా సొంతమండి
ఉందండి అంటే సొంతం అంటే ఇప్పటి వరకు అయితే రెంట్ కు తీసుకున్నారు త తర్వాత ఇంకా కొన్ని రోజులు అయితే తీసుకుందామని ఓన్ గా తీసుకుందామని చూస్తున్నాడండి
ఉ డైలీ
హు మీ సొంతం తీసుకుపోయిన అండి ఎలాంటియితే ఇబ్బంది అయితదిగదా
ఏంటండి ఆటోన
ఇక రోజు చేసి వారికి ఈయ్యాలి గ
అదే కాని డబ్బులు ఉండాలి కద ఈ లోపు కొన్ని కొన్ని ఉన్నాయి గానీ ఇంకా కొ అడ్జస్ట్ చేసుకోవాలి కదండీ
హా హా
మొత్తనికి మొత్తం తీసుకోవాలంటే ఇబ్బంది కదా
హు హు
అవునా
ఇంక అండి
మీరు మీకు మ్యారేజ్ అయింద అండి
ఆ అయింది అండి
మీ వైఫ్ ఏం చేస్తదండి
మా వైఫ్ అండి ఇంట్లోనే ఉంటది అండి హౌస్ వైఫ్
హు హు
ఏమన్నా ఉంటే బావి దగ్గర ఆ పోతు మన బావి దగ్గర వెళ్తుంది ఇంకా అప్పుడప్పుడు చేస్త అంటది కానీ నేను పంపియను చేస్త అంటది గాని నేనే పంపను వెళ్తా వె అంతెగాని పిల్లల్ని చూసుకుని ఉండామని నిను ఎటు పంపియను
నేను కూడ వెళ్తా ఒక్కొక్కసారి బాయి దగ్గరికి వెళ్తా ఇంగ మాది పొలం పొలం ఏం లేదు కాని చెలక ఉంటుంది పత్తి
అంటే మా అత్త గారింటికి పోతది అప్పుడపుడు వాళ్ళ వాళ్ళు ఇక్కడ ఉండరండి హైదరాబాద్లో ఉంటారు వాళ్ళు హు హైదరాబాద్ లో ఉంటారు ఈమే అప్పుడప్పుడు పోయి వాటర్ చూసుకొని వస్తా ఉంటారు వాళ్ళ తాతయ్య కూడ ఉంటాడు అక్కడ వాళ్ళ తాతయ్య ఇప్పుడు ఫోన్ చేస్తే పోయి చూస్తది మోట్రెస్ మోట్రెసి దాని చుట్టూ తిరిగి ఎక్కడైన్నా హోల్స్ గిట్లు ఉంటాయి కదా సీట్ ఉంటే చెప్తది బాగానే చేేస్తుంది పని అని ననే పంపియను
అదే అదే ఇప్పుడు ఇం చిన్న పిల్లలు కదా పంపించయాలంటే మీకు కూడా ఇబ్బంది అయి
యే ఊరోళ్లమైతే యే వాట్ వాటర్ ఉంటాయి కానీ ఒక దాం నుంచి ఒక జంప్ అయిత ఉంటాయి వాటర్
అది జారి పడితే ఇంగ లేని పోని
ఆ చెప్పాంటేే అప్పుడు పోతాం ఇద్దరం ఇద్దరేం పోతాం ఒ ఒక్కకో టైం లో
హు
హు వాటర్ చూసుకుంటాంటే ఓల్సు పడతాంటా అవి అల్లాంచి ఇలాకి పోతాంటే అట్ల చూసుకుంటా
ఆ ఆవి ఎలుకలు దోడతాయి కదా
ఉమ్ అందుకనేసే అప్పుడప్పుడు వాళ్ళ తాత ఎక్కువ నడవలేడు వాళ్ళ తాత ఎకు మొన్న కాలురిగింది అయితే ఏమ పోయి చూసుకుంటా ఉంటది ఒకో టైమ్
ఉమ్ ఎంత దూరం అండి ఎకు అంటే మీ ఇంటి దగ్గర నుండి మీ
ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అట్లా ఉంటుందండి
ఉమ్ హ్మ
హ్మ్ ఫిఫ్టీన్ కలోమీటర్స్ అట్లా ఉంటాది
హ్మ్ హ్మ
ఆటోకి వెళ్తారు వచ్చే టైమ్ లో వాళ్ళ బాబాయ్ ఉంటే వాళ్ళ బాబాయ్ వస్తారు అంతక ముందు వాళ్ళు తాతయ్య చూసే ఉమ్ ఇమిల కాలిగినమట్టి ఈమెకి అప్పుడప్పుడు ఫోన్ చేస్తాఉంటే ఇమ పోయి చూస్తోంది ఒక్కో టైమ్ లో నేను కూడా పోతా ఒక్క టైమ్ లో ఆమె పోతాది
అదే అదే ఇక ఇద్దరు ఒకసారి వెళ్ళిరండి ఇబ్బంది కదా
ఇక మమ్ము ఇట్లా చేయాలంటే వాళ్ళ నాన్న ఫోన్ చెస్తే వచ్చి వాళ్ళ నాన్న చూసుకుంటా ఉంటాడు
ఎందుకు మెకేయరాద అండి పొలానికి మందు
మేము ఎప్పుడు వయలేదండి అసలు మాకేమో పత్త త్తి ఇక్కడ పత్తి ఉంటది రాను ఇంకా చెప్పండి
గజప్పాలండి మీరే
మేరే చెప్పాలండి
మీరు వెళ్తారండి భాయ్ దగ్గరకి మరి
ఆ వెళ్తామండి
హ్మ్ చేస్తారా మీరు కూడా
పత్తి మా మా దగ్గ భాయ్ దగ్గర పత్తి వెస్నాం పత్తయిస్తారు
అదే అదే అక్కడికైనా అప్పుడప్పుడు ఏదైనా దేనికోసం అయినా మందు వేయడానికో పంపుకో
ఆ వెళ్తామండి మందు వేయడానికి పోతామండి
హ్మ్ స్ప్రే కొడతారు కదా
ఆ స్ప్రే గిట్ల వేస్తాం అండి స్ప్రే గిట్ల వేస్త
ఉమ్
స్ప్రే చేస్తామండి ఇంకా పత్తి తీయడానికి అప్పుడప్ ఇప్పుడు మోత్తం పత్తి తీయడానికి తయారువుతూనం హా నా భార్య కూడా తీస్తాది పత్తి గిట్ల ఇద్దరం కలిసి తీసుకుంటామండి ఇక
హ్మ్
మాకున్న దాంట్లో మేము చేసుకుంటాం ఇద్దరం ఇంకండి
ఇంకా చెప్పాలండి
మీర్ చెప్పండి
మీరు విలేజెస్కి వెళ్తారా అండి
ఆ విలేజెస్ కి వెళ్తాం అండి
హ్మ్ హ్మ
ఎందుకండి
అంటే విలేజెస్ లో ఆ ఇట్లాంటి పనులు అనేది కామన్ కదా సిటీలో ఉన్న వాళ్ళకి తెలియదు కదా
అవును తెల్వదా అవనుఅండి సిటీకి ఇక్కడికి చాలా డిఫరెంట్ ఉంటది కాదండీ
అదే అదే
ఊర్లలో ఊర్లో ప్రశాంతంగా ఉంటాది సిటీ లో ఏముంది ఆ కాలుష్యానికి ఆ వెహికల్స్ పోతుంటాయి అంత ఇబ్బంది అయితాఉంటది
హ్మ్ అవును
హ్మ్ చాలా ఇబ్బంది ఈ సైడ్ మోరీస్ ఉంట అంటేండి అంతం స్మెల్ వస్తా ఉంటాయి విలేజ్ లో అయితే ప్రశాంత ఉంగా వాతావరణం ఉంటది మంచిగా గాలి కూడా మంచిగా అస్ అక్కడ గాలిగా కలుషం అన్ని కలుషితం అయితే ఉంటూ ఉంటాయి
ఉ అవును ఇకా సిటీకి ఊరికి అదే కద తేడా అక్కడ పొల్యూషన్ బాగుంటది
అధోమాలు అవివి కుడతా ఉంటాయి దోమలు చాలా బాగుంటాయి చాలా ఎక్కువ ఉంటాయిల
అ ఆ ఎందుకంటే అక్కడ అంత డ్రైన్ ఏరియాస్ అవి ఓపెన్ ఉంటాయి కదా
ఆ మోరి సీట్లు చ సాపు చేయరు కదా దాంట్లో
అవునవును సాఫ్ చెయ్యరు ఇక్కడ మనకైతేనేమో డైరెక్ట్ ఏదైనా కాలువలో కానీ వెళ్ళిపోయి చెర్రులల్లట్లుగా
ఈ ఊర్లలో అట్లుంటదంటే ఎన్ని గుడి కొంతలా ఉంది అంద వెళ్ళిపోతాను ఆ బయటకు వచ్చినా కూడా గాలి ప్రశాంతమ ఇప్పుడ ఎట్ చూనా వెహికల్స వెహికల్స్ అట్లా ఉంటా
అ అక్కడ ఎక్కడ చూసినా వెహికల్ పొగలు అదో ఇదే ఉంటాది
ఇటు చూడు వేయి తీసే కనపడతా ఉంటాయి పోగులు వస్తా ఉంటాయి
అవును
ఇంకా అండి
ఇంకా చెప్పాలండి నేను
ఇంక చెప్పండి
ఇప్పుడు తిన్నారా అండి ఇప్పుడు
ఆ తిన్నామండి మీరు తిన్నారా
ఉ తిన్నామండి అప్పుడే ఇప్పుడు ఆల్రెడీ పద అవుతుంది కదా
సారి గ ఇట్లా వచ్చిండండి
నా వచ్చారండి అప్పుడేది ఇం ఇద్దరం కలిసి తింటాం పిల్లలతో పా పాటు
పడుకున్నారండి మీ సారిట్లా సరే అండి మరి సరే బయయాండి సరే బయయాండి